ఆ తిన్నాను. ఆ అదే మాకు ఇప్పుడే ఉగ్గాని పెట్టినారు.
ఆ
మీకు?
అ మాకా మాకు పొంగలు పెట్టారండి. పొంగలు బజ్జి పెట్టినారు.
అవునా ఈరోజు లేట్ అయిపోయింది తినేదల్లకి. ఇంకా నిన్న ఎగ్జిబిషన్ పోయింటిమి.
ఆ
వచ్చే తలకే చానా లేట్ అయిపోయింది.
ఎగ్జిబిషన్లో అన్ని దాంట్లకి పోయినారా.
ఆ కొలంబస్ జెయింట్ వీల్ ఎక్కాను అలాగే బ్రేక్ డ్యాన్స్
అంటే ఫ్యామిలీతో పోయినారా, ఫ్రెండ్స్ తో పోయినారా.
ఫ్రెండ్స్ తో పోయినాం అన్నమాట ఫ్రెండ్స్ తో పోతే అన్నీ జాలీగా ఎంజాయ్ చేయచ్చు కదా. ఫ్యామిలీతో అయితేగిన కొన్ని దాంన్లకు పంపి పిరు హ్మ్ ఇం ఇంకా ఎగ్జిబిషన్ లో అన్ని రకరకాల కలెక్షన్స్ దండలు, కమ్మలు బలే ఉంటాయి అస్సలు.
కున్నారా
నేనా ఆ తీసుకున్నాను కొత్తగా ఉం ఉంటేగినా కమ్మలు, రింగులు అవన్నీ తీసుకున్నాను.
హ్ బాగా ఇంకా షాపింగ్కి వెళ్ళేసి వచ్చారు.
అవును షాపింగ్కి వెళ్లేేసి వచ్చాను. అలాగే నిప్పట్ పెద్దది ఇట్లా పెడతారు చూడు ఎగ్జిబిషన్ లో అది ఫేమస్ అనమాట రకరకాలుగా తినే తినేది.
బొరుగులు బావుంటాయి కదా. అక్కడ బారామసాలా అని చేస్తారు.
అవును చాలా బాగా చూస్తారు బురుగులంటా వడలు ఏమంటే బయటతో పులిసే కొద్దిగా ఎక్కువ రేటు కానీ టేస్ట్ బలే ఉంటుంది
మ్మ్
మ్మ్
మా కాలేజీ లో కూడా పెట్టారు అంటే ముందు మేము జాతరకు వెళ్ళినప్పుడు ఫ్యామిలీతో వెళ్ళాము కాలేజ్ కాలేజీకి వచ్చినప్పటి నుంచి వెళ్ళలేదు
హ్మ్
ముందు వెళ్ళాము ఇంకా మా కాలేజ్ లో ఫెస్ట్ జరుగుతుంది ఇట్లో వాళ్ళే పెట్టినారు ఈసారి కొలంబస్
అవునా
అప్పుడు పోయేది ఫ్రెండ్స్ తో చాలా రోజులు అయింది పోక మ్మ్
అదే బాగా ఎంజాయ్ చేస్తారు మీరు అంతా కాలేజ్ లో
ఆ అవును మీరు కూడా రండి మా కాలేజీ లో ఫెస్ట్ కి
ఆ వస్తాను రెండు రోజులా జరిగేది
ఆ రెండు రోజులు జరుగుతుంది రెండు రోజులండి
రెండు రోజులు ఏమి
సెలబ్రిటీస్ వస్తారు
సెలబ్రిటీస్ కూడా వస్తారా
ఆ రాకస మూవీ నుంచి మూవీ కొత్తగా రిలీజ్ అయితాంది కదా
అవున్లే
దాంట్లో యాక్ట్ చేసిన వాళ్ళు నిహారిక డీడీ ఆ గెటప్ సీను వాళ్ళందరుూ వస్తున్నారు రేపు
అవునా ఓ మీ కాలేజ్ అంత పెద్దదా
ఆ చాలా పెద్దదే అండి ఈవెంట్స్ అయితే చాలా బాగా చేశారు అంటే ఇయర్ కి ఒకసారి కదా చేసేది అది ఒక ఈవెంట్
ఆ ఆ
చాలా బాగా చేస్తారు
ఓ అయితే ఎంజాయ్ చేస్తారు కదా మీరు బాగా
ఆ అ అవును మీరు కూడా జాయిన్ అవ్వండి మాతో పాటు
ఆ వస్తాను డీజే నైట్ కూడా ఉంటుంది
ఆ నైటే ఎక్కువ బాగా ఉంటుంది అంటే డెకరేషన్ శన్ అంతా బాగా చేసింటారు మా కాలేజ్ లో
ఆ
ఫోటోస్ బాగా దిగొచ్చు
ఓ
ఆ ఇంకా స్టేజ్ పైన కొన్ని పర్ఫార్మెన్సెస్ జరుగుతాయి డ్యాన్స్ పర్ఫార్మెన్సెస్
ఆ
ఇట్లనే మా ఫ్రెండ్ డిపార్ట్మెంట్ టాపర్ తనకి ఆ ప్రైజ్ మనీ ఇస్తారు
ఇస్తా మంచ
అంటే లాస్ట్ టైం ఇచ్చారు ఈసారి ఇస్తారు రమ్మని చెప్తున్నాం మా ఫ్రెండ్కి కానీ ఆ పాప నమ్మ లేదు యాడిస్తారు నీకు ఈ టెన్ కేే అంటుంది ఆ పాపా
అయ్యయ్యో మేల్ కదా ఇస్తే రావచ్చు కదా ఆ పిల్లా
ఆ ఒప్పక్క ఏమంటానంటె ఆ నీకు వద్దన్న తీసుకొని మాకిచేసేయ్ అంటారు న్నాము మేము ఆ ఉమ్ ప్చ్ అంటే పార్టీ ఇవ్వు మాకి తీసు కో నువ్వు అని చెప్తన్నావ్
ఒక్కే ఉమ్ అయితే మీ ఫ్రెండ్ కవన్నీ ఇస్తారు అలాగే డీజే నైట్ బాగా ఎంజాయ్ చేస్తారు ఏమో కదా మీరు
ఆ అవునండి
ఇల్లు
ఏంది అసలు మనం సిక్స్ హండ్రెడ్ కట్టినాం కదా మేము ఆ ఫుడ్డు బాగ పెట్టాలి కదా చెప్పాలి అంటే అంత డబ్బులు కట్టిచ్చుకున్నారు వాళ్ళు ఏం చేస్తారు ఉప్మా పెడతారు ఉప్మా కూడా కొంచ చాలా మంది తినరు ఇంకా ఆ బిస్ కెట్స్ జ్యూస్ చిన్న టెన్ రుపీస్ ప్యాకెట్స్ ఉంటాయి కదా
ఆ
అవి ఇస్తారు అంతే మాకు
అవునా మరి అంతా అయితే కాలేజ్ లో ఏదన్నా డబ్బులు తెచ్చుకోంటే అయినా మంచిగా భోజనాలు కూడా పెడతారు
అవునా ప్చ్ అట్ల అయితేనే బెటరు మళ్ళీ అంత డబ్బులు కట్టి ఆ అసలు సరిగా భోజనమే పెట్టకపోతే ఎట్లా
అవును అసలు ఇంకా ఏం ఉపయోగం అస్సలు కదా
ఆ ఆ ఇంకా కొంతమంది మా ఫ్రెండ్స్ అయితే ఇంకా అంత డబ్బులు కట్టి ఫెస్ట్ కే రావట్లేదు. ఊ వేస్ట్ కదా డబ్బులు కట్టి రాకో కుండా ఉండడం
ఊ ఏం గాదు తెల్దు ఎప్పుడూ ఎక్కడ చూసినా కూడా డబ్బులే అవన్నీ ఏం చేస్తారో ఏమో అంతా కలెక్ట్ చేసుకొని
అవును ఉమ్
అయితే మీరూ ఎక్కుతారా జెయింట్ వీల్లు కొలంబస్సు అట్లా
ఆ అదే ఎక్కుదాం అనుకున్నాము ఆ ఇంకా పెట్టేసి పె ట్నాను కదా ఇప్పుడే చాలా రోజులు అయ్యిందది కాక
ఆ ఆ
త కలిసి ఎక్కేదింక
అవునా
ఆ మీకు రోజు కాలేజ్ లేదా
మాకు కాలేజ్ ఈ రోజు ఉంది
ఉందా
ఊ మధ్యాహ్నం నుంచి పోదాం అనేసి ఇంక పొద్దన్నే నేను ఎగ్సిమిషను కు పోయింటిగా ఊ మీకుందా
ఫెస్ట్ కదా ఈ రోజు రేపు
ఆ
అందుకనేసి పొద్దునే ఎవరూ పోరు నైటు పోతారు రెడీ అయ్యేసి ఆ
ఉమ్ ఉగాది ఎలా జరుపుకున్నారు మీ ఊరిలో
ఆ బానే చేసుకున్నాము
అవునా
ఇంకా పొద్దున్న లేచి ఆ త స్నానాలు అవి చేసి ఇంట్లో అంతా కడిగేసి
పిండి వంటలు
ఆపిండి వంటలు చేసి పూజ చేసేసి మళ్ళీ తిన్నాం
అవునా
అతుంది కదా పిండి వంటలు చేసేసరికి
ఆ ఆ
పూజకి సరిపడా చేసినాము మళ్ళీ పూజ అయిపోయాక మళ్ళీ తినేసి మళ్ళీ చేసాము
అవును ఏమి
ఆ మీరు
మే మేము ఎలా అంటే ముందు రెండు మూడు రోజులే
ఆ
ఒక నిమిషం మీరు ఎలా జరుపుకుంటారో చెప్తానండి
ఇంకా పూజ అయిపోయాక తింటామా మళ్ళీ వచ్చేసి ఆ ఉగాది పచ్చడి చేస్త ము ఈ సారి మా తమ్ముడు చేశాడన్నమాట ఉగాది పచ్చి చ్చడి ఉగాది పచ్చడి ఆ ఉగాది పచ్చడిలో షడ్రుచులు అంటారు కదా
ఆ ఆ
ఉప్పు బెల్లమంట చింతపండు రసము తర్వాత మామిడికాయా
ఓ అన్ని రకాలు చేస్తారా మీరు
అంటే అన్నీ వేస్తాం కదా షడ్ రుచులు
ఓకే ఆ అవును ఈ ఉగాది అంటేనే మన తెలుగు వాళ్ళకి కొత్త సంవత్సరం లాగా
ఉమ్ అది ఉగాది పచ్చడి మెయిన్ ఆ పండకి
ఉమ్
ఉగాది పచ్చడి తినడం వల్ల మనకి చాలా ఉపయోగాలు ఉన్నాయి
చాలా ఉపయోగాలు ఉన్నాయా
ఉమ్ అది కూడా ఇయర్ కి ఒక్కసారే కదా తినేది మళ్ళీ మళ్ళీ చేసుకోం కద
ఆ అది ఒక పాటలు అంటారు కదా చేదైన ఐనా ఇష్టంగా
అవును పాట ఉంది ఒకటి సిరిమల్లి చెట్టులో ఉమ్ బాగుంది ఈ పాట ఆది
చానా బాగుంది కదా అసలు ఆ సినిమా కూడా బాగుంటుంది ఎవ్వరు విలన్స్ ఉండరు బాగుంటది ఇంకా మా ఇంటిలో వచ్చేసి
ఆ అంటే ఫ్యామిలీ వైబ్ ఇస్తుంది
ఆ ఫ్యామిలీ వైబ్ ఊ పెద్దోడు చిన్నోడు
అవును మళ్ళీ సీత ఉంటుంది సమాంత
ఆ
బాగుంది మూవీ
బాగుంది కదా మూవీ అయితే అస్సలు ఎన్నిసార్లు చూసినా బోరే కొట్టదు ఇప్పుడున్న సినిమాలు ఆ సినిమా అసలు ఎప్పుడస్తుందో ఇంకా రాదేమో అలాంటి మూవీ
అవును ఊమ్ ఎంతయినా ముందుడు పోయిన మేం మూవీస్ బానే ఉంటాయి
అవును అప్పుడు కొన్ని అంటే ఇట్లా మోరల్ స్టోరీ ఉండే ఇప్పుడు ఉండేటివన్నీ ఏమి ఉం
అవును ఊ
ఏందో అన్ని ఫైట్ లు సీన్ లు
ఆ అవే పెడతారు ఎక్కువ
తప్పక ఇం ఇంకా ఏదన్నా స్టోరీ ఉంటే అసలు ఉం గానే రావు ఇప్పుడయితే ఇక్కడ మంచి స్టోరీ ఉండి మంచిగా తీసారనుకో హిట్ కొట్టేస్తారు
అవును అది కాక ముందు మూవీస్ ఉన్నవి త్రీ హవర్స్ అట్లా ఉంటానింది ఇప్పుడు ఇప్పుడు కో ఇప్పుడు వచ్చే మూవీస్ వన్ అండ్ హాఫ్న్ అవర్ టూ అవర్స్ టూ అండ్ హాఫ్న్ అవర్స్ అ అంతే త్రీ హవర్స్ కూడా లేదు ఇప్పుడు వచ్చే మూవీస్
అవును చాలా గోరం
అవును కానీ ఆ ఎక్కువ లాగేస్ అంటారు అంతే టీయే తస్కి అంత చాలా మంది చూడాలని పోతారు కదా
ఆ ఆ
అట్ల పోతాయి వాళ్ళకి
అవును
ఊ
ఊ ఇంకా ఏమి
సరే అండి అయితే
ఆస్ సరే మరి ఉంటాను ఆ బై అ